హలో హలో
హలో
వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుందా
హుమ్ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఏం లేదు ప్రస్తుతానికయితే ఖాళీగానే ఉన్నా
హుమ్ హూ
ఏం చేస్తున్నావ్
నేనా స్వీటు
లేదింకా ఇంకా ఏం స్వీటు
ఏం స్వీటంటే గాదెర కార్లు అది
అవునా
సరే చ వచ్చా నీకు చెయ్యొచ్చా హుమ్
హల్వానా ఆ నాకు హల్వా చేయడం బాగచ్చు
హుమ్
ఆ నాకు హల్వా చేయొచ్చు
ఇంకోటి బ్రెడ్ తో చేస్త
చాలా ఈజీగా
అ
ఆ బ్రెడ్ తో ఆ బ్రెడ్ హాల్వా
ఉహుమ్
అది డబుల్ కా మీటా అంటారు కదా
ఆ పేరు మర్చిపోయ గుర్తులేదు అవునవును
ఓహో
ఎలా చేస్తారో తెలుసా నీకు
అవును నాకు క్యారెట్ హల్వా నయితే ఫస్ట్ ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో కొంచెం నెయ్యి వేసి ఆ క్యారెట్ తురుమ అంతా నెయ్యిలో వేయించి అందులో కొన్ని పాలు పోసి మరిగిస్తారు తర్వాత మళ్ళీ నెయ్యి వేస్తారు షుగర్ యాడ్ చేస్తారు
ఉమ్
చేసి దాన్ని మరిగించిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా దించేటప్పుడు ఫ్లేవర్ కోసం డ్రై ఫ్రూట్స్ వేస్తారు కదా
హమ్
బాదమ్ ఖాజు ఇంకా అలా వేస్తారు నేను మాత్రం అలా చేస్తాను మరి నువ్వు ఎలా చేస్తావు
నేను కూడా అంతే కానీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను నేను
ఆ లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తాయి
ఉమ్
చాలా బాగుంటది చాలా స్వీట్ గా నీకు గులాబ్ జామ్ చేయడం వచ్చు
ఆ వచ్చు
ఓ అది కూడా చాలా బాగుంటది టేస్టీగా
ఆ నిన్న కాదు మొన్న చేసుకున్నాం బంధువులు వస్తే కొంచెం ఏమంటారు వేరే ఆకారాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా ఎప్పుడైనా గులాబ్ జామ్ చేస్తే
అవునా
హమ్
ఉహుమ్
ఇ ఇంకోటి కూడా ఉంటంది దాని పేరు గుర్తు రాటల నాకు గులాబ్ జామ్ లానే ఉంటది కానీ కొంచెం గట్టిగా ఉంటది
రసగుల్లనా
రసగుల్లా కాదు దాని పేరు గుర్తుకు వస్తాలే నాకు అవును రసగుల్లా వచ్చా మీకు
ఏమో నాకైతే చేయడం రాదు తి తిన్నాను కాకపోతే చేయడం అయితే ఎప్పుడు చేయలేదు
ఉమ్ ఆహా రాస ఇలో చాలా మందికి ఇష్టం కాని నాకు అంత నచ్చదు
ఎలా చేస్తారు
చేయడం రాదు నాకు వచ్చిందంటే గులాబ్ జాము ఒకటి పతుకాకి కాజల్ కా హల్వా సేమీయా ఇవే ఇట్లా చిన్న చిన్న పాయసం వచ్చు ఇంకా పరమాన్నం వచ్చు
ఆ పరమాన్నం వచ్చు నాకు కూడా ఇంకా స్వీట్స్ లో స్వీట్స్ లో ఇంకేముంటాయి నీకు కేక్ చేయడం వచ్చా కేక్స్ చేయడం అలా
ఉహు నీకు వచ్చా
ఉ నాకు కూడా రాదు ఇంకా అది బేకరీ ఐటెమ్ కాబట్టి చాలా టఫెస్ట్
ఉ
ఊ ఇంకా స్వీట్స్ లో చాలా రకాలు ఉంటాయి ఇంకా బాదుషా చేయడం వచ్ వచ్చా బాదుషా
బాదుషా రాదు మోతిచూర్ లడ్డు కూడా అట్లట్లనే చేయడం వచ్చు ఉండలు కడతా గాని చేయడం కానీ కొబ్బరి లడ్డలు అయితే వచ్చు నాకు
కొబ్బరి లాడ్డు ఉ మీరు వినాయక చవితికి ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటారా
ఉ చేసుకుంటాం దాన్ని మేము పాషం అంటాం చేసుకుంటాం
ఆ పాషం మేం కూడా పాషం అంటాం ఉండ్రాళ్ళ పాశం అంటాం ఇంకా అది చేయడం అయిపోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటది
అది ఎంత టెస్టో అంత కొంచెం హార్డ్ ప్రాసెస్ అది ఉండ్రాళ్ళు చేయాలి ఆది మా కింద ఆడు వంటకుండా కలుపుతూ ఉండాలి అది ఎట్లా చేయలో నీకు తెలుసా
చేయడం రాదు అంటే చేయడం వచ్చ అంటే వచ్చు ఇంకా అది గోధుమ పిండితో చిన్న చిన్న లడ్డూలాగా చేసి ఇంకొంచెం తీగలాగా చేసి అందులో అవి పాలు చాలా మరిగించి చిక్ ఇక్కడి పాలాల్లో అందులో షుగర్ యాడ్ చేసి మళ్ళీ ఈ ఉండ్రాళ్ళు తీ తీసి అందులో వేసి లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడమే
ఏది ఈ పాషం కా
అవును
కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తారు కదా కొంతమంది
ఆ కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి
అవును కానీ చాల అంటే కొబ్బరి తురుముకుండ నచ్చుతది నాకు. అంటే మనకు కొంచెం తిన్నప్పుడు గూడా రుచీ రుచి తగులుతది.
అవునవును
కొబ్బరి లడ్డల్ చేసుకోవడం కూడా సులువే. కొబ్బర్ని తురు తురుముకొనీ. ఊహు అదే
ఎలా చేస్తారు
ఫస్టు కొబ్బర్నీ దురుముకొనీ దాంట్లో. బెల్లమన్నా చెక్కరన్నా ఏశేశీ. నెయ్యిలో కొంచెం ఏయించుకుంటా నాకంత ప్రాసెస్ గుర్తులేదు. మచ్చపోయాను అంటే అవ్వి. కా లడ్డూలూ ఆ అంటే ఎప్పుడో ఒక్సారి తీసుకుంటాం గదా ఇదీ పరమాన్నం గానీ. ఇవి సేమ్యా గాని మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టీ. ఇగా గుర్తుండిపోతది. అవును పరమన్నం ఎట్ల చేస్తరు మీరు. అ
పరమన్నం మీరెలా చేస్తారంటే బెల్లం తోనా శుగర్తో చెక్కర్తో నా
తోనే చేస్తాం
నువ్వెలా చేస్తావ్
అన్నంని బాగా ఉడికించుకో ఉడికించుకుంటం చాలా. లా మెత్తగా పిల్లల్ తినే ఆహారంలాగా మొత్తం చేసేసుకోని దాన్ని బెల్లం ఆ తురుముకు కున్న బెల్లం ఉంటది గదా అన్నంతో అన్నంలో ఏశేటప్పుడూ. ఇంక అడగంటకుండా మాడిపోకుండా బెల్లం ఏస్తూ కలుపుతూ కలుపుతూ కలుపుతూ పెట్టేస్తం కొంచెం నీళ్ళు అట్లనే ఉంచుతం ఎందుకంటే కొంచెం జూసి జూసిగా ఉండడానికి. పైనుంచి కొబ్బరేశేస్తాం అంతే.
ఆ మేము కూడా అలానే చేస్తూ ఉంటాం ఇంకది ఇంకా మేము మొత్తం చేశిన. తర్వాతా అన్నాన్ని పెరుగుతో కలుపుకొని తింటాం. లాస్ట్ లో
ఊ తినేటప్పుడూ ఏ కొన్ని పాలు ఏసుకుంటం.
ఆ పాలు కాని పెరుగు కానీ మేము కూడా ఏసుకొన్ తింటాం.
ఊహు ఇంకేం స్వీట్స్ వచ్చు మీకు అంటే ఇంకేం స్వీట్స్ ఇష్టమ్.
స్వీట్సూ ఇంకా నీకు బూరెలు చేయడం వచ్చా.
బూరెలు ఇవి విన్నాం కానీ. ఏ రోజు తినలేన్ నేను అంటే
ఉగాది రోజు చేసుకుంటాం గదా బొబ్బట్లూ.
బొబ్బట్లు చేస్ అదే పోలెల్ల్ చేసుకుంటాం కానీ బూరెలు ఎప్పుడు చేసుకోలేదు మేము. అంటే పెల్ల్ ఎట్ల చేస్తరు బూరెలు.
చేయడానికి రాదు కాకపోతే ఇంట్లో చేస్తే తినేదాన్ని. ఆ రోజు మే ఉప్ గది రోజ్ చేసుకున్నా కదా వాటినే మేం బూరేలంటాం
హుమ్మ్ అదే అదే గారెలు బూరెలు అంటారబ్బా అంటే బూరెలంటే ఉండ్రాంగ్ ఉండ్రాంగ్ ఉంటాయి అవే కదా
ఆ అవును గారెలు ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్నప్పన్ ఆ హాట్లో ఏం చేస్ తావ్ మరి
హాట్ నేన్ ఎక్కువ తన్నాను ఇంకా చే ఎప్పుడన్నా సమ్మర్ లో మురుగులు పండగల్కి మురుకుల్ చేస్తే ఇంకవ్వే
ఆ ఇంకెక్కువ స్వీట్ అంటనే ఇష్టం కదా స్వీట్లోంగ మ్ పాలతో చేసినయ్తే బాగుంటాయి అది పాలకోవ అయితే చాలా బాగుంటది అసలు
ఆ పాలకోవ బ్రెడ్డా లేదు లేదు నికోచ్చా కని ఏదన్నా కొత్త కొత్తగా నేర్చుకోవాలి
ఆ బేకరీలో చుస్ అన్ తీసుకొచ్చుకొని అయితే తింటాము ఇంకా నేర్చుకోవడం అయితే దానికి చాలా పాల్ కావల్కబట్ బట్టి ఇంకా ఎప్పుడు నేర్చుకోలే
హ్మ్ అదే సరేం ప్రయత్నించండి ఎప్పుడన్నా పాలకోవ
ఆ ప్రయత్నించుదాం సరే మరిగ
మీరు నేర్చుకోని నాకు ఎలాచేయాలో చెప్పండి
సరే మరి
హ్మ్
ఇక ఉంటున్న